హలో ఆ
పండగలు గురి పండగ
అ వస్తుంది కదా మన తె మన తెలుగువారి పండగ
అవును ఉగాది అంటేనే కొత్త సంవత్సరం అని
హు అవు అవును
కానీ ఇప్పుడున్న జనరేషన్ బట్టి అయితే న్యూ ఇయర్ ఉగాది అని చెప్పారు న్యూ ఇయర్ కొత్త సంవత్సరం అన్నట్లు చే చేస్తున్నారు క
అ మన తెలుగు వారికి మాత్రం ఉగా ఉగాది ఏ అసలు ఉగాది గూడ కాదు దాని యుగాది అంటారు మన వాళ్ళు అందరికి పలకడం దాన్ని ఉగాది చేసేసారు
యుగాది న
యుగాది అనే యుగాది అనేది పె అదొక పద అనమాట మన పూర్వీకులు పెట్టిళ్ళు దాన్ని మ న వాళ్ళందరికి పలకడం రాక అది ఉగాది అయిపోయింది మన తెలుగు ఏమ తెలుగు కొత్త సంవత్సరం ఒక యుగం ప్రారంభమైన
ఆహా ఓకే ఓకే ఒక యుగం అనేది అయిపో ఒక సంవత్సరం అయిపోయి ఒక కొత్త సంవత్సరం లోకి స్టార్ట్ అవుతున్నాం అని
అవును ఉగాది రోజున
ఏంటి
ఉగాది రోజు ఏం చేస్తారో తెలుస
ఉగాది రోజు షడ్రుచులతో అది ఉగాది పచ్చడి చే సరు పలుపు తీపి ఉప్పు కారం
ఉ ఉగాది రోజు ఉగాది రోజు అందరు పొద్దున తెల్లవారు చామున లేచి స్నానాలు చేసి కొత్త బట్టలు ఎసుకొని సరి పడింత మామిడాకు ఈ ముగ్గుల తోటి నింపుత ఆ నింపుతారు
ఆ
ఆ మీ ఇంట్లో ఇంలా వస్తారు
ఏంటి
మీ ఇంట్లో ఎలా చేస్తారు మీ ఊరు
మా ఇంట్లో ఉగాది ప్రతి ఇంట్లో పండగది ఉగాది అంటే అసలు ప్రతి ఒక్కళ్ళు తల స్నానాలు ఇల్ ఇల్లు అంటే కొత్త సంవత్సరం లోకి ప్రారంభిస్తున్నాం కాబట్టి ఇల్లు అంతా శుభ్రం చేసి అందరూ తలస్నానాలు చేసి మామిడిగా మామిడి తోరణాలు గడపలకి కట్టి పసుపు గుమ్మలు పసుపుతో గడపలని అలంకరించి
పెద్ద పెద్ద ముగ్గులు వేసుకునీ ఇ కూడా
పండగలు అంటే పల్లెటూరులో ముగ్గులతోనే అర్థమైద్ది ఇది పండగ పండగ రోజు ఇది అని చె పన
పల్లెటూరులో బాగా చేస్తారు సిటీస్ లో కూడా చేస్తారు ఫస్ట్ ఉగాది అంటే మన మనకి గుర్తుకొచ్చేది ఉగాది పచ్చడి
అవును దాంట్లో ఉంటది పులుపు తీపూ కారం చేదు వగరు ఇంకోటి ఏంటి పులుపు తిపి కారం చేదు వగరు
తీపి పులుపు ఏడు అయిపోయినయి కదా ఆడ్ర
పగరు శిక్ష షెడ రుచి అసలు ఏడు రుచులతో చేస్తే ఆ పచ్చడి ఉంటది భలే ఉంటది అసలు అసల్ తినడానికి ఆ
ఇవిమానది ఈ ఈ షడ్ రుచులు కూడా మన జీవితంలో బాగా అనుభవాల
అవును అవును కొత్త సంవత్సరం మనం అన్ని సమానంగానే తీసుకోవాలి అన్నట్లు అదొక కాన్సెప్ట్ టన్నట్లు ఉంటది
ఇంకా ఉగాది రోజున అందరు గుడికెళ్ళి పంచాంగం శ్రవణం అంటే తెలుసా పంచాంగం చెప్ కొన్ని వాళ్ళ జాతకం ఎలా ఉంది మేమి చుకోచ్చు ఎలాంటివి వస్తాయని చెప్పిసుకుంటారు పూజారులు కది అవును
ఉం కానీ పండగలు అన్నింటిలో ఉగాది అంటే చాలా స్పెషల్ కదా తర్వాత అంతా శ్రీరామ నవమి వస్తది శ్రీరామ నవమి అంటే శ్రీరాముల వారి
కళ్యాణం అవును శ్రీరామన్ కళ్యాణం అప్పుడు చాలా ఎండలు ఉంటాయి కానీ అందరు మంచిగా ఒక దగ్గరకు చేరి రే శ్రీరాములు కళ్యాణం చేసి పానకం తాగి
ఆ పానకంలో కూడా ఒక స్పెషాలిటీ ఉంటది అంటే మనం ఎండలకి అంటే అప్పుడు దాకా కూల్ క క్లైమేట్ లో ఉండి అప్పుడు ఒక నెక్స్ట్ ఇంకొక క్లైమేట్ లోకి వెళ్తున్నాం కాబట్టి దానికి మనం అలవాటు పడడానికని కానీ అట్లా మన మన బాడీ సహకరించాలి అన్నట్లు అదొక మెడిసిన్ అన్నమాట మనం పండగల్ నించి పండగల్ నుంచి మనం ఎన్నో తెల్సుకోచ్చు అంటే ఆ ప్రతి పండగ ఒచ్చేది ఒక మ మన బాడీ లో ఒకా ఆ ఇంకొక్క దాన్ని తీసే ఉంకొక్ ఒక దాన్ని ఉంచడానికి అన్నట్లు ప్రతి పండకి మనం ఒక స్పెషాలిటీ అనేది కీ ఉంచుకుంటాం
అవుర్ శ్రీరాముడు చైత్ర మాసంలో శుక్లపక్షమి నవమి రోజు గా పుట్టుకున్ ఆ పుట్యారంట సో అందుకే దాన్ని శ్రీరామనవమి అని జరుపుకుంటారంట మా అమ్మమ్మ వాళ్ళు చెప్పేటోళ్ళు
అవునా అయినా అప్పటి అమ్మమ్మ వాళ్ళు చెప్పే కాలలా అసలు మనకు అసల్ ఇప్పుడు హేల్స్తే ఏం తెలీదు పండగలు గు ఇబ్బురు ఇంట్రెస్ట్ లెవ్
ప పండగ రోజు రామాయణాన్ని పారాయణం జేస్తారు అట ఆ శ్రీరాముడికి శ్రీరాముడి మంచి మంచి గుణాలు ధర్మం నిజాయి తి మరియు ధైర్యం గురించి ఇలాంటి అన్ని గుర్తు జేసుకుంటారంట ఆయనే అంటే ఒక్ ఒహ్ ప్యా ఒక వైపు కళ్యాణం జరుగుతుంటే మరోవైపు ఆ స్వామి గారి గురించి ఈ కీర్తనలు అవన్నీ జరుగుతై మల్ మళ్ళీ నైట్ నైట్ పూట స్ అమివారిని ఊరేగిస్
ఆ అవును అవును ఆస్ మళ్ళీ శ్రీరాముణ్ణి నైట్ ఊరేగింపు చేసి కళ్యాణం ఇంకా మళ్ళీ అది ఉయ్యాల ఊపుతారు దాన్ని ఏదో అంటారు గదా
ఉయ్యాల ఉయ్యాల ఊపుత్ జోల్ జోలపాట పాడుతారు నిద్రపుచ్చడానికి
ఉమ్ చాలా బాండేది ఆ తర్వాత ఇంక్
శ్రీ రా దీపావళి అంటే ఫెష్ దీపావళి అంటే పాపడ్ డాల్ చీ అద్ క్రాకర్స్ టపాకులు ఇంక
చిచ్చుబుడ్లు అసల్కి ఎంత బాంటదో అసలు ఏమైనా అప్ ప్పుడు చిన్నపిల్లలప్పుడు దీపావళి అయెన్నీ చూస్తుంటే ఎన్
ఓ ఇప్పుడు వాళ్ళ చిన్నపిల్లలందర్ చేసుకునే మనం చూస్తూ ఆనందపడుతాం
అవును ఇంకా
పాలు అన్ని ఇంటి నిండా ఎల్ వెలిగిన్ చీచ్ మా లక్ష్ మహాలక్ష్మి అమ్మవారికి పూజల్ జేస్
అవును
చా భాది
కానీ దానిక్ కుడూ ఒక కాన్సెప్ట్ ఏ ఉంటది గదా దీపావళి కదా నరకాసున్నీ వధించి
వక్ స్తారు
ఆ నరకాసుని వదించీ తిరిగో
దీ రామ ఆ రాముడు రావణున్ని చంపిన్ని పద్ పద్ వాహ్మ్ ఎళ్తారు రోచుని చేసుకుంటారు ఆ రోలు యాడ బెడుతాడు
ఆ
ఏ
అర్ధం కాలే
ఒకటిన్ ఆ యె దుర్గామాత జేస్ చ్య నరక్యాసుడి వల్ల ఏస్తార్ అది కానీ ఇంకొంతమంద్ ది ఏమో రావణని చంపి పద్
ఆ
పన్ పూర్ అయ్యాక అయోధ్యకి ఒచ్చిన రోజు దీపావళిగా జరుపుకుంటారని ఇంకొంతమంది అనుకున్
ఊ
రేప్ నించి కొత్త జీవితం కొత్త రాజ్యం కొత్త ఇ మీఅన్న లక్ష్మారి పూజ జేసుకు
కానీ ఆ తర్వాత దానికి ముంద అనుకుంటా గదా అట్ల తద్ది వచ్చేది అట్ల తదికి ఉయ్యాల
అవును ఇంకా దీపావళికి ముందు దస్
దసరా దసరాకి నవరాత్రులు అంటే తొమ్మిది రోజులు అమ్మ వారిని అలంకరిస్తారు గదా
తొమ్మిది రోజులు తొమ్మిది అవతారాలు కాళికా మాత సరస్వతీ మాత
ఉమ్
చాలా
అవును.
ఆశాసున మర్దిని అంటూ ఆ తొమ్మిది రోజులు పిల్లలకు
అవును అసలు సరదా సరదాగా ఉంటది. ఆ పండుగ రోజు తొమ్మిది రోజులు అయితే అసలు మామూలుగా ఉండదసలు ప్రతి రోజు టెంపుల్ కెళ్ళి అమ్మవారి అవతారాలు చేసే ప్రసాదం ముఖ్యంగా ప్రసాదం కోసమే తి కెళ్తాం అన్నట్లు ఉంటది అసలు
తుల్కుమ్ పూజలైతే నిజంగా నేేను గూడా ప్రసాదం కోసమే యెళ్ళెది ఇప్పుడు యెళ్ళెది చాలా బాగుండేది. తొమ్మిది రోజుల పాటు పాటలు ఉమ్
శ్రీరామనవమి అప్పుడైతే పానకాలు తాగడానికే పోతా అన్నట్లు ఇన్ని బేస్లు
పానకం పానకం కోసం యుద్ధాలు జరిగేది కొన్ని కొన్ని డ్రమ్ములలో పెద్ద పెద్ద ఐస్ క్యూబ్లు యేసుకుంటూ పానకం తయారు జేస్తూ ఇంకా అన్న దానాల దగ్గరైతే చెప్ప
ఆ పానకాల కోసం నాలుగు నాలుగు ఐదు సార్లు తిరిగే వాళ్ళం పానకం వడబప్పు అసలు
ఇంకా ఇంకా సంక్రాంతి అయితే మనం చెప్పలేం సంక్రాంతి ఇగ ముగ్గులు యేసుకుంటూ ప్రతి రోజు వాళ్ళు పిండి వంటలు జేసుకుంటూ
సంక్రాంతి అంటే అంటే అది రైతుకి తొలిసారి పంట ఇంటికి వచ్చిన తర్వాత చేసే పండగ అన్నమాట అది ఉమ్ ఆ కానీ అది గూడా చాలా గ్రాండ్ గా జేస్తారు పిండి వం ట్టలని హరిదాసులు హరిదాసులు వారని
వాళ్ళు వచ్చి డ్యా న్స్ చేస్తారు సంక్రాంతి పండుగ రోజు అట్టి పండ్లు చక్కర్ పొంగలు ఇలా అరిసెలు బూరలు అన్ని చాలా చేస్తారు
గోమాత రావడం హరిదాసులు వారు ఎద్దులు ఆ
పండుగ ఆనంద సంప్రదాయం మస్త్ చ ఉంటాయ్ కులాస్టార్లో ఎంత మంచిగ జరుపు
అవును ఇన్కేస్ అ పారన్ వాళ్ళు గూడా తెలుగు పండగలకి అట్రాక్ట్ అయిపోతు ఉమ్ ఇంకా ఫెస్టివల్స్ లో ఆ చూస్తానికి వస్తా కానీ చాలా బాగుంటది అసలు
చాలా బారీతో ఉంది ఇంకా ఇంకా రా కి పడుగ అంటే ఇగ చెల్ల అన్న చెల్లెల్లు
అ
చాలా బాగా జరుపూకు అన్నయ్యకి రాఖీ కట్టాలని చెల్లి చెల్లికి చెల్లి రాఖి కడుతది చెల్లికి విప్పియలని అన్నయ్య
ఇంకా హోలీ హోలీ పండగంటే ఇంకా వేరేలెవల్ అ అంటే కుటుం అంటే మన లైఫ్ కూడా అలా కలర్స్ తో నిం ఉండాలి అనే ఒక కాన్సెప్ట్ అ అన్నట్లు అది
అవునవును కలర్స్ ఆడుకుంటు కలర్స్ చిన్న పిల్లల్ ఉదుకుంటూ బుర్రాల తోటి కోట్
ఇప్పుడు కొత్తగా వచ్చినయి కానీ ఇదివరక అంటే అన్ని ఆర్టిఫిషియల్ కలర్స్ కాకుండా అన్ని నాచురల్ గా అంటే నేను చూస అనుకోండి ఫ్లవర్స్ అంటే ఫ్లవర్స్ ఉంటాయి కదా ఫ్లవర్స్ ని బాయిల్ చేసి దాని నుంచి వచ్చే కలర్స్ తో హోలీ ఆడడం చూసా నేను
అవును ఇప్పుడు ఇక్కడ అన్ని ఇప్పుడు ఇక్కడ అన్ని న్నీ ఆర్టిఫిషియల్ అయిపోయినాయి వాటి వల్ల చాలా
ఊ
అలా
ఇప్పుడు పండగల అం అంటేనే ఆర్టిఫిషియల్స్ వచ్చేస్తున్నాయి ఎక్కువ ఇదివరకు పాతకాలం పండగల అంటే ఎంత బాగుండేవో అసలు ఆ వైబే వేరు అసలు పండగలు అంటే పాతకాలంలో
పండగలు వస్తున్నాయంటే అమ్మమ్మ వాళ్ళ ఇంటికేళ్ళాలి నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలని చాలా ఏ ఉత్సాహంగా ఉండేది